ఏం జేస్తున్నారండే
ఆ అదే అదే మీరు ఏం జేస్తున్నరు. ఆ ఆ వినిపిస్తుంది వినప్ తుది ఆ మీ దగ్గర అవునా మేమేమో పరీక్ష ఉంది రేపు దాని గురించి ఒక ఒక సందేహం ఉండి ఫోన్ చేసిన ఎలా ప్రిపేర్ అవ్వాలో కొంచెం చెప్తారేమో అని
ఏక్జం
ఆ
ఏం ఎగ్జామ్ అండి
కు గణితం ఒక ఎగ్జామ్ ఉంది అయితే దాంట్లో ఏం చదవాలి అట్లా ఏమన్నా చెప్తారా అల హాలో
గణితం హ వేరే అడిగితే చెప్పెటోనీ కానీ ఆ సబ్జెక్ట్ ఒక్కటే వీకుంది
అవునా అయితే ఇగా
ఎ ఎక్కడ ఎగ్జామ్
మాది ఇక్కడే పక్కనే అంటే మా బడి మా కాలేజ్ లోనే ఎగ్జామ్ ఉంది పోయి రాయాలి మధ్యాహ్నం ఉంది రేపు
అవునా కాలేజ్ ఎప్పుడు
ఆ అవును
ఏ ఏ ఇయర్
నేను బీటెక్ ఫ ఫోర్త్ ఇయర్ అయిపోతది ఇగ ఇప్పుడు
అ నెక్స్ట్ జాబ్ ఏనా
ఆ అంటే అవును వెతకాలిగ రోజు జాబ్ల కోసం ము ప్రిపేర్ అవ్వాలి
మరి తిన్నార మరి అ చిన్నగా వత్తాంది వాయిసు మరి తి అ
ఆ తిన్నాం అండి మీరు తిన్నారా
నేను తిన్నా మీరేం తిన్నారు అంటన్న
ఆ ఆ మా మాది ఈరోజు బుధవారం కదా చికెన్ చేస్తారు మా హాస్టల్లా ఈ రోజు చాలా ముఖ్య స్పెషల్ చేస్తారు ఇయలా
స్పెషల్ ఆ
ఆ మీ దగ్గర ఏం అంటే ఏం వండిరూ
ఏముంటది పప్పు చారు గాంతే రోజు రోటీన్ విలేజ్ దగ్గర కల్చర్ ఎట్లుంటది ప్రతి ఆదివారం ఆ చికెన్ ఉంటది ప్రతి ఆదివారం ఇట్ కళ్ళు లాంటివి న్యాచురల్ వాటర్స్ ఉంటావి
మా దగ్గర మ ఆ కళ్ళు దొరక దు మేమే తెప్పించుకుంటాం వేరే పల్లెటూరు నుంచి వెళ్ళి తెస్తారు ఒక ఆయన
వెన్న
ఆ మార్నింగ్ అంటే ఎప్పుడైనా పొద్దున్న చెప్పినాం అనుకో సాయంత్రం వరకు తెచ్చిస్తారు కానీ కొన్ని కొన్ని సార్లు పుల్లగా ఉంటది అది ఖరాబ్ అయిపోతది అనుకుంటా
హ్మ్ అంటే కొంచెం మందు కల్లులు కూడా ఉంటాయి కదా మరి ఎట్లా తీయగుంటాయి కాబట్టి హ్మ్ కర్ తలకాయి రివ్వు అని తిరుగుతుంది
అవునా హు ఇంకా ఏం చేస్తున్నారు రోజు ఈ రోజు మొత్తం ఏం చే పొద్దున్న నుంచి
పొద్దున్న లే లేచిన నాకోటి మా విలేజ్ లో పార్ట్ టైమ్ జాబ్ ఉంటది అ డ్యూటీకి వెళ్ళిన మళ్ళా వచ్చిన ఇంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అది కొంచెం చూ అదీది వాళ్ళకి హెల్పింగ్ సహాయం చేసి న
హ్మ్ హు మేమేమో చదువుకుంటాం ఆ పొద్దున్న లేవగానే ఇక కాచు చదువు అని ఈ బుక్లు ఓపెన్ చేస్తాం గానీ బుక్కులు ఓపెన్ చేస్తాం గాని ఫోనే చూస్తాం
రీల్స్ ఇన్స్టాగ్రమ్ రీల్స్
ఆ అవునండి బానిస అయిపోతున్నాం నుంచి బయటికి రావ దాని నుంచి బయటికి రావాలి
ఎవరు రాలేదు ఎందుకంటే అది అది ఒక మరుగు మందు యాంటీబయాటిక్ దాని నుంచి దాని నుంచి విముక్తి కలగాలి అంటే దానికి సపరేట్ ఓ ఆప్షన్ ఉంటది
ఏంటిదో చెప్పండి కొంచెం నాకు కూడ తెలుస్తది నేను కూడా కొందరికి చెప్తా ఎట్లాంటిది ఉపయోగం పడతది గదా
అదే మేము చెప్పకూడదు మీక మీలా అంటే మీకు మీరే తెలుసుకోవాలే
ఓకే అవునా నేను తెలుసుకుంటా అది ఎట్లా దాని నుంచి తగ్గించుకోవాలి రో బుక్కులనే ఎలా చదవాలో నేను తెలుసుకొని మరి చూడండి ఈసారి మం మంచి మార్కులు తెచ్చుకోని చూపిస్త
అంటే మార్కులు అంటే స్టేట్ లవెల లేకపోతే డిస్ట్రిక్ట్ లవెలా
స్టేట్ మాకు కాలేజ్ కాలేజ్ లో స్టేట్ ఫస్ ర్యాంక్ అని అట్లా ఒకటి ఒకటి ర్యాంక్ లు అని ఉంటాయి మాకు ఒకటి ఫస్ట్ సెకండ్ అని అందులో రావాలి నాకు ఇప్పుడు ఏదైనా
అదే కాలేజీ ఒకటి ఒకటి ఒకటి అదే గా ఆ ఒకటి ఒకటి ఒకటి నారాయణ ఒకటి ఒకటి ఒకటి శ్రీ చైతన్య ఇవేగా మీ ఒకట్లు మొత్తం
అవునవును కానీ అక్కడ పొద్దున్నే లేపుతారు నాలుగింటికే డోర్ కొడతనే ఉంటారు లేపి చదువుకోవాలి చదువుకోవాలని కానీ నిద్రపోతూనే ఉంటాం క్లాస్ కి పోయినా కూడ
బాదుడే బాదుడు
మాకు పొద్దున్నే ఫిజిక్స్ క్లాస్ జరిగినప్పుడు మాత్రం పక్కా ఖచ్చితంగా నిద్రపోద్దు తరు
హ
ఆయన లేపి నిలవేడతాడు మీరేం చదువుకున్నారు
నా చదువు గురించి ఏం అవసరం లేదులే చెప్పుకున్నా ఏం ప్రయోజనం లేదు
అవునా
దాని వల్ల ఏమన్నా లా దాని వల్ల ఏమైనాలాభాలు ఉన్నాయంటే చెప్పిన ఒక అందం ఉంటది ఏ లాభాల్లేవు
అవునా లాభాలు ఉపయోగాలు గివ్వేనా మీకెప్పుడు ఏం లేకపోయినా మీరు చదువుకున్నారూ అంటేనే గొప్ప
అవునవును
గొప్ప వాళ్ళు
హలో
గొప్ప వాళ్ళ నా చుట్టుపక్క రండి
ఆ చదువుకు సంస్కారానికి సంబంధమే లేదు
అవునవును మీ మీ మీతో మాట్లాడుతుంటే మాకు అర్థం అయితుంది చదువు వుతో సంబంధం లేదు మాట్లాడడానికి అని
అలానీ మీరు చదువుకో కుండా ఉంటారా మరి
ఆ అట్లే ఏం లేదు నా చదువు నాది ఒకటి ర్యాంక్ అనేది నేను మర్చిపోను నా పెద్ద గోల్ అది ఫస్ట్ ర్యాంక్ రావడం స్టేట్ లెవెల
అ అంటే మీ ఇప్పుడు నీ
మీకు ఎండాకాలంలో ఏం దొరుకుతాయి ఇంటి దగ్గర
ఎండకాలం అంటే నార్మల్ గా ఈత పంలు
ఈత పండ్లు అంటే ఈత పండ్లు మాకు తెలివది క్కడ
సిట్టి పాపల్ కద సరే ఈతపల్ ఎంత ఈత కల్ అండి తెలుస ఈత కలు
తె కళ్ళు తెలుసు ఈత కళ్ళు తెలియదు తెలివదు ఈత కళ్ళు తెలియదు కళ్ళు తెలుసు ఓకే
వచ్చే కాయలన్నీ ఇతకాయలు అంటారు
అవునా అయితే మా దగ్గరనేమో ముంజలు దొరుకుతాయి ఎండా కాలంలా
ఆ
బాగుంటాయి అవి అందులో లోపల కళ్ళు ఉంటది కదా
ఉమ్ హు అవీ ఎట్లాంటే మన ఇంకా మ్యాంగోస్ వాటర్ మిలన్స్ అవి కూడా దోరుకుతాయి
మా దగ్గర పుటికాయల్ ఇంకా ఇలాంటివి దొరుకుతాయివా ఎండాకాలంలో ఓహో
అంటే కొనుక్కుంటె వచ్చేటివి కదండి పండించుకు పండించుకుంటుచ్చేటివి
మీరు మామిడికాయ పచ్చడి పెడతారా మా తెచ్చకుటమ్ అంతకుమించి తెేలవదు మా ఊరులా ఏయలో తెల్వదు
పెడతాం తో పా పెడతాం తో మా చెట్ ఉన్నది ఒకటి
మీకు మీ ఇంటి కోస్తే మాకు పెడతారా పూచ్చకాయలు మామిడి పండ్లు ఎండాకాలంలో
ఆ రండి ఎందుకు పెడతాం అయ్యో అతిథులు సంస్కారం చేయడం మాకు దేవునితో సమానం అండి
అవునా
ఉమ్ రండి పెడతాం మీ మీకేమేమి కావాలి మహా అంటే ఒక్క మహా అంటే ఎన్ని తీపోతారు ఒక నాలుగు ఐదు గంపాలు తీసిపోతారు అంతకంటే ఎక్కువ తీసుపోతారా
ఆ ఆ గంపలంటె గిన్నె లాగుంటది అదేనా
గంపలంటే మర్యాద రమన్న మర్యాద మర్య ఒక నిమిషం మర్యద రామన్న సినిమా చూసినావా
ఆ చూసినా చూసిన
అల్లా సునీలు బంతిపూల గంపలు ఉంటే చూసినావ
ఆ బు పూలలా దొంగ అంటే లోపలికి పోతాడు దాస్ కుంటాడు చూసిన సినిమా ఓకే వాటిని గంపల్ అంటారా అంత పెద్దగా ఉంటాయా గంపలాలు అంత న ద లేను కదా మా ఊర్ల అందరికి మంచతా
ఆ పంచు మళ్ళా వచ్చే సంవత్సరం వరకు నేను దలుచుకుంటాను వాళ్ళం
ఉహు
పేయి ఆశీర్వదిస్తారు మళ్ళ వచ్చేసరి కాల మంచి మొగులు దొరకాలి మంచి పెళ్ళి కావాలిని
అమ్మో పెళ్లద్దు చదువుకోవాలి అమ్మాయిలు ఊక చదువుకోవాలి ఇంకా జాబ్ రావాలి ఇవే ఆలోచనలు పెళ్లి ఆలోచన లేదండి
అ
ఇలాంటి ఆశీర్వేదాలు నాకు వద్దండి
ఆ మరి అంటే ఊళ్ళో పెద్దల క్రింద ఇట్లాంటివి ఉంటాయి అంటున్నా
అమ్మో అయితే నేన ఇయ్య నా నేనేది ఇంటా అట్లాంటి ఆశీర్వాదాలు నాకు వద్దు
ఓ అయితే ఫ్రీడమ్ కావాలని కోరుకుంటురు
చదువుకోవాలి నా అది అది ము ముఖ్యం నా పని నేను చేసుకోవాలి ఎవ్వరద్దు నాకు
నువ్వే రాణి
నేనే రాజు నేనే మంత్రి అంటారు కదా అది నేనే
ఆహా నిజమే ఎకడ ఈ మద్ర్రాసుీఎడ తినలే అడ ఇప్పుడొక్కా మా ఫ్రెండ్ కాల్ చేసి మీ మాట్లాడినా మీరు మీరు ఇప్పుడు మీరు కాల్ చేసారు మాట్లాడుతున్నా
మీ మాట్లాడరా మరి బవిస్ అంటూ అట్లాంటివి ఏం లేవులే మా లైఫ్ లా అలాంటివి ఏమి ఉండవు ఫోన్ లోనే ఉంటాయి కదా అన్ని మూవీ మూవీనే ఫోన్ లోనే వస్తున్నాయి ఇంకా మూవీ థియేటర్ క ఏంపోతల
మీరు నాలాంటి ఉన్నానా
అలా అలా అనుకోవాలి అంతే అలా అనుకోవాలి మీర అంతే
ని మరి ఫెస్టివల్ వస్తుంది షాపింగ్ ఇట్లా ఏమైన్నా చేస్తుగా
ఏం ఫెస్టివల్ అండి
ఉగాది వస్తుంది కదా షాపింగ్
మాకు రేపు ఉగాది అంటే ఈ రోజు తెలుస్తుంది అంతే మా దగ్గర దగ్గరాలు అంతా ఏం జరగదు అంత స్పెషల్ గా రోజు వారం పది రోజులే బట్టలు కొనాలనేం ఉండదు ఉగాదికి
అందరికి నయ్యా నువ్వేమ కాలేజీ ఉన్నప్పుడు ఫస్ట్ కాలేజీ పోతే క్యాలెండర్ చూసేది ఇమడు ఎప్పుడు ఎప్పుడు సెవ తుదా ఎప్పుడు ఎప్పుడు ఇస్తాడా అ విషయంనే
అవునా
ఆ క్యారం రూసుకుంటేనే ఈ రోజు
పండగ ఆహా పండగలు చూసుకుంటారా మీరు ఎప్పుడు ఇక్కడ హాలిడేస్ వస్తాయి ఎప్పుడు పోదం అవునా అయితే మాకే అట్లే ఏమి ఉండదు ఆదివారం వస్తే హాలిడే ఉంటది ఇంకా చదువుకోవడానికి ఇంకా పొద్దున్నే లేవచ్చు చదువుకోవచ్చు అనే ఆలోచన తప్ప మా క ఏం లేదండి
అంతేలే మన చదువుల బిడ్డాలి కదా మీరు ఆ మాత్రం జ్ఞానం ఉంటే భవిష్యత్ తు ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఉంటారు
అవునా
అంతకంటే ఎక్కువ ఉంటదా కుట్టని ఏ కొడితే జాబ్ కొడితే మీ కిందనో మేము ఎలాంటియో ఏమన్న వర్క్స్ చిన్న చిన్నై ఉంటే చేస్తాం వచ్చి అండ మాకు మా మీ దయతో మాకు నేను ఎక్కువ చదువుకున్నానా నేను ఎక్కువ చదువుకోలే
ఓకే ఏం కాదు మీరు కూడా జాబ్ చేస్తున్నా అన్నారు ఇంక నేనైతే ఇంకా జాబ్ చేయట్లే చెయ్యాలి
అంటే మాకు పర్ పర్మినెంట్ అని ఏమి ఉండదు కదా జాబ్ అందుకే మీ లాంటి వాళ్ళ దగ్గర చేస్తే మాకు జాబ్ పర్మనెంట్ అని టాది
సరే మరి
ఆ